వినిపిస్తున్నా అక్క మీకు వినిపిస్తుందా
ఆ నాకు కూడా వినిపిస్తుంది
కకా
బాగున్నాం బ్రో మీరంతా ఓకేనా
ఆ మేమంతా బాగున్నాము
ఆ అ
లాగ అనమాట యాక్చువల్లీ టెంపుల్స్ లో మీరు అన్నట్టు ప్రతి టెంపుల్ లోనూ ఆడుంటాయ్ కదా శిల్ప లు ఆ అవన్నీ కూడా ఒకోక్క మీనింగ్ ఉంటుందన్నమాట అవీటికి సో మీరన్నట్టు ఆ శ్రీమద్ భాగవత్ ము రామాయణము ఇలా ఇతిహాస ఇతిహాసాల్లో ఉండేటువంటి ఆ కొన్ని చూపించడానికి అంటే వాళ్ళు చిత్రాల ద్వారా ఆ యొక్క సన్నివేశాన్ని ఆక్ సందర్భాన్ని సన్నివేశాన్ని చుపించడానికి మీరు అన్నట్టు శిల్పి ఆ విధంగా మనము చెక్క చెక్కబడతాయ్ అన్నమాట
ఆ అది చూడ్డం కన్నా చదవడం కన్నా మా డైరెక్ట్గా ఆ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం సినిమాలు ఇక్కడ నాటకాలు వేస్తా ఉంటారు కదా లైక్ ఇప్పుడు అ ఆ మా ఇంటికి దగ్గరలో కొంచెం దూరంలో ఒక టెన్ డేమ్ వన్ వీక్ ఆ భారతం చెప్పారంట
ఓకే ఓ
అంటే ద్రౌపది వస్త్రా ఆ ద్రౌపది వస్త్రాభరణము కృష్ణుడు ఆవిటి ను వచ్చి ఎలా కాపాడుతాడు ఆ ఈ ద్రౌపదికి ఆ ఐదు మంది భర్తలు ఎలా వ చారు ఆ మధ్య మధ్యలో ఈ నారదముని రావడము ఆ రావణాసురిని చం ప్పడము ఇట్లాంటివన్నింటిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఆ ప్లే చేసారనమాట ఆ సో నేను వెళ్ళాలనుకు కున్నాను కానీ వెళ్ళలేక పోయాను బట్ ఒకవేళ వెళ్ళుంటే మేబి బ్రామాయణం అంటే భారతం అంటే ఇలా ఉండేదా మనలో ఒక అవగాహన వచ్చుండేది ఈ బుక్స్ ఏంటంటే వాళ్ళు తెలుగులోనే ఎ రాసినప్పటిక అది కొంచెము ఆ లాంగ్వేజ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కద్ దా సో కొంచం అర్థమౌతుంది కొంచ అర్థం కావడం లేదు ఇంట్లో కూడా భాగవతం బుక్ ఉంది అదేంటంటే ఫస్ట్ నుంచి మొదలు పెడితే కొంచం అర్థం అవుతా ఉంది అసలు కొంచెం అర్థమే కావడం లేదు కొన్ని కొన్ని చదవడానికి కూడా కొంచెము కష్టంగా ఉంన్నాయ్ ఓడ్స్ అనే టివి కూడా
ఓకే ఓకే
మ్
ఓకే అందుకనేస దానివల్ల ఏమి మ్మ్ మీరు అంటే దానికోసం ప్రయత్నిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకొక చ టైం వస్తుంది అది మీకు సులభమైన అర్థమయ్యే భాషలో వచ్చేటువంటి బుక్ అనేది నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై జేస్
ఓకే ఓకే
ఏమి మీరు తె చింతించకండి
మా తాతయ్య ఉండే వాళ్ళు మా తాతయ్య కూడా అదే భారతం గురించి చెప్తా ఉం ంటారనమాట అప్పుడప్పుడు
ఓకే
మ్ రాముడు సీతని అదే ఆ రావణాసుడు సీతని ఎత్తుకుొని వెళ్ళిపోవడము లక్ష్మణు ముడు లంకెళ్ళి ఆవిడకి కొంచము కాపలాగా ఉఉండి ఆవిడను తీసుకురావడము రా మ్ముడు ఆ సీతని ఆ హలో
ఆ ఇంటరండి చెప్పండి ఆ
ఆ రాముడు సీతని అనుమానించడము లైక్ అట్లాంటి సన్నివేశాలన్నీ కొంచెం నాకు ఆ అట్రాక్షన్ అనిపించినాయి అరే ఇదేదో బాగుందే దీని గురించి తెలుసుకోవాలి రామాయణము ఒక్కటి రెండు రోజుల్లో తెలుసుకుంటే అయిపోయేది కాదంట కదా ఊమ్ అది తెలుసుకునేకొద్దికి వస్తానే ఉంటుంది
అవును అవును అవును
ఊమ్
సో అది మనము క ఖచ్చితంగా మీరు కా మీకైతే కోరిక అయితే ఉందనమాట అది మీరు చదవాలని
అవునవును డెఫినెట్ గా బ్రో
సో నా దగ్గర అయితే ఉన్నాయి బుక్స్ అవి మీకు తీసుకొచ్చి ఇస్తాను తెలుగులోనా మీకు కంఫర్ట్ తెలుగులోనా ఇంగ్లీష్ లోనా కంఫర్ట్ గా చదివేది
ఆ తెలుగే తెలుగే అంటే ఇంగ్లీష్ చదువుతాను గాని బట్ మరీ అంత ఫ్లూయెంట్గా రాదు ఆ బేసిక్ వర్డ్స్ మాత్రం వొ చ్చు బేసిక్ లాంగ్వేజెస్ మాత్రం మాట్లాడగలుగుతాను
హ హ హ
ఉ ఊ అది
కాబట్టి తెలుగులోన మీకు బుక్కు అ చెప్పండి
కున్నాను ఆ ఇక్కడ గుడ్ మల్ లం దగ్గర్లో ఒక శివాలయం అ నేసి ఒకటుందనమాట ఆ ఎప్పుడైనా విజిట్ చేసారా అది టిది ఇప్పటిది కాదంట ఇప్పట్నించో క్రీస్తు శకమూ సంథింగ్ హండ్రెడో క్రీస్తు శకం నాటి కాలం గుడంట అది దాని గురించి మొన్నే యూ యూట్యూబ్ లో వస్తే చూసాననమాట చూసి చదివాను అనమాట అమ్మా ఇది క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటివి రెండుంటాయంట కదా
అవును
ఆ అ సో ఆ గు ఆ గుడి గురించి తెలుసుకోవాల అనుకుంటున్నాను ను ఇంగ మీరు వెళ్ళలేదు అంటున్నారు కాబ
అవును ఆ గుడి గురించి ఊ పరిశిరాముడు పూజించిన శివలింగం అని విన్నాను
ఉమ్
సో అది చాలా పురాతనమైనది అనమాటమా అ అది ఫస్ట్ ఇదేనంట అడి విన్నాను
అదే అదే అది కూడా ఆ గుడి కూడా అదేంటి ఏనుగు అవతారంలో ఉంటుందంట కదా బ్రో
అది నేను విండ్లేదు ఐ మీన్ నేను చూల్లేదు బట్ విన్నాను
ఉ ఊ
కాబట్టి అది నేను వెళ్తాను మీరు ఎప్పుడు వెళ్తారు రు చెప్పండి అప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తే మేము కూడా ఏమైనా వస్తే బాంటది
అదే ఇంకా ప్లాను ఇంకా సమ్మరొస్తా ఉంది క దా సో తీసుకెళ్ళాలి పిల్లల్ని ఇక ఇన్ని రోజులంటే ఇంకా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అనవసరంగా ఎందుకు ననేసి ఇప్పుడు కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ అనేది వచ్చింద అనమాట ఎక్కడికన్నా ఎళ్తే వాళ్ళు క్యారీ చేయగలుగుతారు జర్నీ ఉ జర్నీ చేయగలుగుతారు అని అనేసి ఉంటుంది ఇన్ని రోజులు అయితే వాళ్ళకి జర్నీ అస్సలు నచ్చదు ఇంకా పిల్లలకి ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మనం నేర్పించాలి అది గుడ్ ఆర్ బ్యాడే కానీ ఫస్ట్ మనము నేర్పించాల్సింది దైవం గురించి
అవును
పురాణాల గురించి ఇతిహాసాల గురించి ఫస్ట్ వాళ్ళకి ఆ తెలి తెలియపరిచలా ఇప్పుడు మనకు తెలిసిందుకు కొండంత అయితే తెలుసుకోవాల్సి తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండ డంత కదా సో అదే టైమ్ లో ఉమ్ అ అదే విధంగా మనం ఇది చేసుకున్నామంటే ఉంటుంద అనమాట
ఖచ్చితంగా ఖచ్చితంగా అది మన పిల్లలకి నేర్పించాలి అది మన బాధ్య త అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఓహో ఏది మంచి ఏది చెడు ఏది యాక్సెప్ట్ చేయాలి ఏది రిజెక్ట్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది
అవున్ డెఫినెట్గా
లేక్పోతే మనకు వాళ్ళకేమి నేర్పించుకుంటా మనకు మాత్రం తెలిసి వాళ్ళకి చెప్పుకుంటా ఉంటే అది కరెక్ట్ కాదు కదా మన తర్వాత జనరేషన్స్ వాళ్ళకి వాళ్ళకి మనము ఖచ్చితంగా నేర్పించాలె
ఊమ్
ఇచ్చేస్తాం అది కూడా
సో అందువల్ల అది నేను ట్రై చేస్తున్నాను అనమాట
ఓకే హూ చాన మంచి ఆ గుడిమలం టెంపుల్ గురించయితే నేను చానా సార్లు విన్నాను నేను వెళ్ళాలి ఇక్కడ టైమ్ లోను తొందరలోను వెళ్లేసి రావాలి
హూమ్ లైక్ శివాలయము వన్ అర్ టూ కాదు బ్రో బోల్డన్నీ ఉన్నాయంట ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విశిష్టత కలిగిన దేవాలయాలు అని అనేసి నేను ఇప్పుడిప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను అనమాట వాటి టన్నిటి గురించి ఇంకా తెలుసుకుందాము ఊ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విశిష్టత ఉంది అని అనేసి ఇప్పుడు గుడిమాల లో లైక్ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం సంబంధించిన ఒక టెం పుల్ అని ఇక్కడిక్కడె కాళహాస్త్రి టెంపుల్ లో కూడా లైక్ సంథింగ్ అక్ అట్లాంటిదే ఏదో ఉందని చెప్పేసి ఆ ఈ ఈన వీరబ్రహ్మస్వామి ఎప్పుడో చెప్పారంట కదా కాళహాస్రి లో ఉండే గోపురము అ ఆ కాళహాస్ అక్కడ ఉండే దాంట్లో ఆ గుడి యొక్క గోపురం అనేది ది విరుగుతుంది అని అనేసి ఎగ్జాక్ట్గా అట్లే జరిగింది
ఆయనా వీరభ్రహ్మేంద్ర స్వామి ఆయన ఏదైతే చెప్తా ఉంటాడో అది జరుగుతాయన్నమాట ఎందుకంటే ఆయన కాలాన్ని ముందే ఆ పసిగట్టేసి అంటాం కదా ముందే ఆయన ఫోర్ క్యాష్ట్ చేస్తారు ముందే ఆయన్ని ఉమ్ తెలుస్తుందనమాట ఆయనకి సో కాలం ముందే ఏం జరుగుతుందో అది తెలుస్తుందనమాట తెలిసిన ఇప్పుడు అది ఖచ్చితంగా చేస్తారు అలాంటి ఆయన ఉమ్ మనము అలాంటివన్నీ కూడ గుర్తుపెట్టుకుం చూడండి అవన్నీ ఎవరు చెప్పగలుగుతారు ఇలాంటి వాటిలలోనే భక్తుల్లే చెప్తుం తర్ అనమాట ఏం జరుగుతాది ఏం జరగబోతుంది అనేసి
ఉ
కాబట్టి మనం వీటన్నింటిని కూడ గ్రహించి మనం ఏదైతే మనం నేర్చుకున్నామో అది మన పిల్లలకి కచ్చితంగా దాన్ని ఇవ్వాలి ఇచ్చినప్పుడే మనము మన లైఫ్ కూడా సక్సెస్ అవుతు వాళ్ళ లైఫ్ కూడ సక్సెస్ అవుతుంది కొందరేంటంటే మనకే తెలుసుకొని వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పరనమాట ఇప్పుడు కొరియరె నాలెడ్జ్ వాళ్ళు మాత్రం తెలుసుకొని హ్యాపీగా దాన్ని గురించి తెలుసుకొని ఉంటారు వేరే వాళ్ళుకు చెప్పాలని చాలా అందుకే అనిపిచ్చదు
హూ మ్
అయితే మనం మంచి విషయాన్ని పది మందికి చెప్తాము ఆ యొక్క బ్లెస్సింగ్స్ అనేటి మనకు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి
మ్ మ్
కాబట్టి వేరే వాళ్ళకి సహాయం చేయడమని ఆ మనం ఏరే వాళ్ళకి మంచి నాలెడ్జ్నివ్వడం అనేది
మ్మ్
సో ఇవన్నీ కూడా చేస్తే మనకి చాలా బాగుంటుంది కానీ ఇవి అంటారు కదా బ్రహ్మముహూర్తము మామూలుగా నాలుగున్నరగా యాక్చువలీ సూర్యుడు పుట్టే వన్ అండ్ హాఫ్ అవర్ ముందు దాన్ని బ్రహ్మహూర్తం అంటాం అనమాట
ఆ
సో ఆ టైమ్ లో ఎస్పెషలీ ఫోర్ థర్టీకి మనం గాని ఏదైనా వర్క్ చేస్తే అది ఆ ఆ టైమ్ లో మనకి బ్లెస్సింగ్స్ అనేటివి తొందరగా ఏదైతే మనం ఫోర్ థర్టీ టైమ్ లో మంచిగా ఏమైనా చేస్తామో దాని రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందనేసి విన్నాను అది మనం అంత ఈజీ కాదు ఎందుకంటే దేవతలంతా కూడా ఆ బ్రా ఆ బ్రాహ హ్మహూర్త అంటా ఆ బ్రహ్మహూర్ం టైంలో దేవతలంతా కూడ చాలా ప్రశాంతంగా మన ఏైనా అంటే ఐ మీన్ మనకి ఈజీగా యాక్సెస్ అవుతారనమాట
హుమ్ అందుకే కదా ఆ పిల్లల్ని కూడా ఆ ముహూర్తం లోనే చదవండి నిద్ద్ర లేచి చదవండి అండ్ మనము ఏ పని చేసినా ఒక లైక్ గృహప్రవేశం కానివ్వండి లైక్ ఇంకా ఏదైనా కానివ్వండి ఏదైనా చెయాలి అనుకుంటే అదే బ్రహ్మ ముహూర్తంలోనే మనకి ఏదైనా సరే ముహూర్తాలన్నిటి పెట్టిస్తారనమాట
అవునవునువును అవును చేస్తా
ఇవన్నీ ఉన్నాయి కాబట్ ట్టే కదా మనకి వాటి గురించి అనేది అవగాహన ఉండది
అవునువునువును దాని గురించి కూడా మాట్లాడతాను ఇప్పుడు కొద్దిసేపు హుమ్